హాయక్క
హాయ్ రా
ఏం చేస్తున్నా
అ
తిన్నారా
తిన్నమయ ప
ఏం చేసారు వంట
వంద ఈరోజు రటే చేసా మీరు
నేను అదే మార్నింగ్ ద టమాటా కర్రీ ఉంటే ఆ రైస్ ఉండినా అదే తిన్నవడి
అవువు
అ ఇప్పుడు పండుగలు వస్తున్నాయి కదా
పన్నగలచ్చ పన్నగల
ఆ
జీవంతం చేయడం ఉగాది పచ్చడి వేయడం పచ్చాలు పుణాలు చేయడం
ఎ
అ విశేస్త అరు
మేము కూడా అంతే అండి ఇంకా స్టార్ట్ చేయలేదు ఇల్లు దులిపడం ఇట్లా ఇంకా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసేసి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పండగ ఉంది ఇం అక్కడికి వెళ్ళేసి వచ్చాక చేద్దామని చూస్తున్నామండి హ ఇ అప్పలు అప్పలు చేయడా చెయ్యాలి ఇంగ పండుగలు జయిత అసలే వీలు వాడదు ఆ ఎ మనం ఎన్ని వంట రకాలు ఎన్ని వంటకాలు చేస్తే అన్ని వంటకాలు అంతకు డబులు గి వాడతే
అవు
ఇక తినడమేమో గాని తోమడానికే సరిపోతుది ఉ ఇప్పుడు ఆ ఎంతంటే ఫెస్టివల్ రోజు మనకు వెరైటీ వెరైటీ ఐటెమ్స్ తినాలనిపిస్తుంది సర
అవునండి
ఇ తిన్నంత మనం తోమ కదా అప్పదు కదా ఆ ఉ మీరు పూర్ణాలు చేస్తారా బొబ్బర్లు చేస్తారా
పూర్ణ ఉందిస్తాను
ఎట్లా చేస్తారు
బ చల్ది పూర్ణ లేస్త
అంటే ఇట్లా చపాతి ఇలా చేస్తారు బచ్చాల అంటే
ఆ అలసాలంటే అది పూర్ణ ఉంటే రౌండ్ కా
రౌండ్ వస్తాయి అంటే దానికి ప్రాసెస్ తెలుసా
నాననికి ప్రోసేస్ నైట్ పప్పు ఒక గ్లాసు రెండు గ్లాసులు బియ్యం నానబెట్టుకోవాలి మార్నింగ్ వేసి ముసి కట్టుకోవాలి ఓ తర్వాత శనగపప్పు ఉ ఉడకబెట్టాలి
ఆ
సన్న పప్పు ఉడుక పెట్టాక బెల్ము సన్న పప్పు కలిపి మిక్స
అంటే చెనగపప్పు కూడా చెనగపప్పు కూడా కొద్దిసేపు నాన పెట్టాలా
ఆ నాన పెట్టాలి. నానబెట్టినంక వాటిని బెల్లం ఉన్న శనగపప్పు కలిపి పీ ముద్దలాగా చేసి ఆ మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా దాంట్లో ముంచి, ఆయిల్లో డీ ఫ్రై చేయాలి.
ఆ అంటే ఇప్పుడు బెల్లము ఆటోమేటిక్ గా అందులో ఏస్తే రాద్ దు కదా
ఇట్లా స్టవ్ మీద, స్టవ్ మీద పెట్టి ఆ స్టవ్ మీద రు పెట్టి కసేపు రోస్ట్ చేసుకొని అది కరిగిన తర్వాత ఈ శనగపిండి క మనం ఉడకబెట్టుకున్న శనగది కొంచెం మిక్సీ పట్టి అందులో ఏయాలి.
ఉమ్
ఆమ్ అట్లా అయితే
ఇట్లా బాల్ లాగా చేసి ఎయ్యాలనుకుంటా
ల ముంచి ఆయిల్లో డిఫ్రై చేయాలి.
ఉమ్ ఇంకా ఆ రోజు ఇంకేమైన చేస్తారండి పూరీలు, లే
ఆ పూరీలు, చికెను మటను
ఉమ్
ఇవన్నీ చేస్తామన్ని
చికెన్ ఎక్కువ మీరు చికెన్ తెచ్చుకుంటరా, మటన్ తెచ్చుకుంటరా
మటను
మాటనే తెచ్చుకుంటరా, ఉమ్ ఇంగంటే ఇంగ సూప్ లాగా పెట్టుకుంటరా ఇంగ
ఆ సూపులాగానే చేస్
బాగుంటది నేను కూడా అంతే అండి సూప్లా పెట్టుకుంటేనే ఇప్పుడు పూరీలు చేసుకుంటాం కదా మనము ఆ అందులో ఆ అట్ల సూపు అద్దుకొని ఇట్ల తింటేనే బాగుంటది కదా. అని సూపే పెట్టుకుంటం, అంటే లేదంటే ఒకవేళ మటన్ తక్కువ ఉందనుకోండి చికన్ గుడ తెచ్చుకుండం అమాట
ఆ తెచ్చి ఆ ఈవినింగ్ టైం లో తక్కువ ఉంటే కొంచెం మటను
ఉమ్ అయితే ఇప్పుడు పూరీలల్లా ఆ పూరీలల్లా ఆ ఏమంటరు చికెన్ అయినా పెట్టుకుంటాము, ఇంగ రైస్ ల ఉమ్ మటన్ పెట్టుకుంటాము లేకపోతే ఆ బిర్యానీ లాగా చేసుకుందామనుకో ఆ చికెన్ తోని బిర్యానీ చేసుకుంటము ఇంగ మటను పూరిలల్లో తింటము, ఇంగ ఈవినింగ్ తింటము రైస్ లో ఆల్రెడీ గ్రేవీ తోనీ తింట గద
అవు ఆ
అట్లా ఉమ్ ఇంక మీరింకా ఇంకా ఏమేమి వంటకాలు
ఇప్పుడు మామిడి పల్ల సీజన్ కదా అండి, పచల్లు పెట్టారా?
పచ్చళ్ళు పెడతాము, అంటే ఇప్పుడు ఎక్కువ టమాటాలు కూడా తక్కువనే వస్తది.
ఆ ఎలా పెడితారు టమాట పచ్చడి?
ఉహ్ టమాటా పచ్చడయితే ఫస్ట్ టమాటాలు కట్ చేసుకోవాలి, జూక్కోవాలె మనం ఫస్ట్, ఎంత కేజీ రెండు కేజీలు అనేది
అవుంది
ఉమ్ జోక్కునంక ఒక కేజీ టమా అంటే ట ఇట్ల కోసి ఆ ఆ ఇట్లా ఊరు వేస్తారనమాట ఒక డబ్బాలో వేసుకోవాలి. వేసుకున్నంక ఆ ఆ కేజీకి ఆ పావు కిల ఆ.. ఉప్పు ఇట్లా గల్ళు ఉప్పు ఉంటంది కదా
మ్
ఆ ఆ కల్లుప్పు యాడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఒక టూ త్రీ డేస్ అట్లా ఉంచినాంక తర్వాతకి మళ్ళీ తీసి ఆ టమాటా ఒక్కలు ఉంటాయి కదా అవన్నీ ఇట్లా గట్టిగా పిసకాలి ఆ రసం పొయ్యే అంత వరకు పిసికేసి ఆ ఒక్కళ్ళు ఆరబెట్టుకొని ఒరుగులని చేసి వచ్చు లేదంటే మళ్ళీ అది మిక్సీ బట్టి ఈ దీంట్లో ఇప్పుడు లిక్విడ్ ఉంటది కదా టమాటా రసం
ఆ ఉంటాది
ఆ టమాటా రసంలో కలిపేసుకుంటమె అట్లయితే కొంచెం టైట్గా అయిపోద్ది అనమాట పచ్చడనేది లే ఇంగ కాత్ మళ్ళీ మనం అందులో ఏం యాడ్ చేసుకోవాలంటే ఈ టమాటా ఒక్కలు తీసేషినాంక ఆ కేజికి వంద గ్రామ్ ల చి చింతపండు చొప్పున గింజతీసిన చింతపండు మనం అందులో ముద్దలాగా చేసి జోక్కోవాలి మెయిన్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ జోకడం ఇంపార్టెంట్ ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా గూడా పులుపు గానీ పులుపు ఎక్కువ గానీ లేదంటే పులుపు తక్కువగానీ ఉప్పు ఎక్కువ ఉప్పు తక్కువ వడం లాంటివి జరుగుతాయి అట్లాంటప్పుడు ఇంక మనం ఈక్వల్ గా జో కొని వంద ఇప్పుడు ఒక కేజీ టమాటాకిి పావు కిలో ఆ గల్లుప్పు వంద గ్రాముల చింతపండు
అవును
ముఖ్యం ఇది అయిపోయినాంక తర్వాత ఈ చింతపండు ఒరిక్కలు ఉంటాయి కదా అవి కూడా బాగా నానాలి హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా నానినా సరిపోతది వీలుంటే మనం పచ్చడి పెట్టుకోవాల నుకుంటేనేమ ఆ వెంటనే చేసుకోవచ్చు లేదు మనకి ఇప్పుడు కుదరట్లేదంటే ఒక టూ త్రీ డేస్ అయినా కూడా ఉంచుకోని ఇట్ల ఆ అది ఇట్ట మిక్సీ పట్టుకోవాలి దాన్ని మిక్సీ గాని రోట్లో గాని రుబ్బేసుకుంటే సరిపోతది రుబ్బిన తరువాత ఇంకా మామూలుగా మనం మామిడికాయ పచ్చడికి కారము ఎల్లి పా యలు అవన్నీ ఎట్లా తాలింపుచేస్తామోఇక దీన్ని కూడా అట్లానే తాలింపు చేసి అందులో కలుపుకుంటే సరిపోతుంది
మ్
మ్ మీర మీరు ఎట్లా చేస్తారండి
మేము నాకు పచ్చలు రావడి మా అత్తమ్మయినా మా అమ్మాయినా పెడితే
మ్ హుమ్ మీరు ఇంట్లో మామూలుగా ఇవీ ఇవి చేస్తారా ఏంటి పుదీనా పచ్చడా చెన్నంగాకు పచ్చడా గోంగూర పచ్చడా అట్లాంటివి వం పల్లీల పచ్చడా మేమ్ కూడా చేస్తామండి ఇప్పుడు ఎక్కువ టిఫిన్స్ అన్ మా పాపైతే ఎక్కువ పుదీనా పచ్చడతోనే తినడానికి ఇష్టం అయితే
ఆ అవునవును పుదీనా పచ్చడ చట్నీ కూడా బానే ఉంటాది
అ బావుటది అంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇట్లా లూజ్ లూజ్గా కూడా చేసుకోవచ్చు లేదంటే గట్టిగా ఇట్లా కారం పొడి చేసుకుంటాం జుడండి అట్లా కూడా చేసుకోవచ్చు అట్లా కారం పొడిలాగ చేసుకున్నప్ అందులో కొంచం నూనె అది నూనైనా ఏసుకోవచ్చు నెయ్యి అయిన వేసుకొని అన్నంలో కలుపుకొని తినొచ్ వేడి వేడి అన్నంలో బావుటది
బావుంటా
మ్ మంచిగా ఫ్రెష్ గా కడుక్కోవాలి కడుక్కొని పుదీనా మంచిగా ఆరాలి ఆరబెట్టాలి ఆరబెట్టి మంచిగా నూనెలో గోలిచ్చినంకా అయ్యా మిక్సీకేస్తే బావుంటది వేయించాలి ఫస్ట్
ఇది ఇది పూదీనానీ ఏంచాలా
హు పుదీనానే ఎంచాలే
వేయించిన తరువాత పచ్చిమిర్చి ఏంచీ
పచ్చిమిర్చి ఏసుకుంటే మనకు పచ్చడ అనేది కొంచెం లీక్ అంటే ఇట్లా లూజులా ఉంటది అదే ఎండుమిర్చి వేసుకున్నామనుకో మనం టూ టైప్స్ చేసుకోవచ్చు ఇప్పుడు దోశలల్ల గా ని లేదంటే ఏదన్నా దీంట్లోనైనా వేసుకో కొంచెం ఇట్లా అంచుకు పెట్టుకుంటారు కదా
ఆ
అట్లా బెట్టు కోవాలంటే ఇప్పుడు ఈ పుదీనా పచ్చడి పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే వాటిళ్లకు బాగుంటది
హొ నో
ఇడ్లీకి గాని లేదంటే దోశకు గాని ఇట్లాంటి వాటు టికి ఇప్పుడు మనకు హోటల్లో దొరుకుతాయి కదా కారం పొడి రెడీ చేసిన్నాయ్ అలా వస్తదాన్మాట్ ఎండునిర్పకాయలు వేస్తే అట్లా వస్తది ఎల్లిగడ్డలు ఎండునిర్పకాయలు హై కొన్ని ఏంటియి అవి ఆ మినపగుండ్లు అట్లా వేసుకొని ఎంచు కొంచెం జీలకర్ర అవి వేసుకొని మిక్సీ టి పట్టుకుంటే పొడి పొడిలాగా వస్తదన్నమాట మనకి ఇందులో మెయిన్ ఏంటంటే ఆ ఏమంటారు మనకు ఎల్లిగడ్డలుంటాయి కదా ఆ ఎల్లిగడ్డలు అనేది పొట్టు తీయొద్దు
ఆ పొట్టు తియకున్న అట్లనే వేయాలా
ఆ పొట్టు తీయకుండా అట్లనే వేసుకోవాలన్నమాట అట్లా వేసుకుంటే మనకు పొడి పొడిలాగా ఉంటది హు అక్ అక్కడ కాడిట్ల పేపర్ లాగా ఉంటదిలే దాని పోటు దానికి ఉంటది మనకి ఏర్పాట్లా కానీ ఎందంటే అట్లా వేసుకుంటే కొంచం ఆ పొడి పొడి లాగా బరకగా ఉంటది లేదంటే ఇంగా మనం పొట్టు తీసినమానకో స్టిక్కి స్టిక్కి ఇగా కొంచం అట్లా అయితది అనుమాట
అవునన్న హు
ఇంకానే ఇంగా పిల్లలైతే బాగా పచ్చళ్ళతోనే తింటారండి
అవిగో
హు ఇంగా ఎంత వద్దు అన్నా కూడా ఇగ అది వద్దు ఆనంటే కనీసం పేరుగైన వేసుకొని తింటాట్రూ గాని లేదంటే తినకుంటా ఊరుకుంటంటారు గాని ఇంగా ఆ కరిస్తోనైతే ఎక్కువ తినరు ఉ మీ పాప అండి
మా పాప మామిడికాయ పచ్చడ తోటే తింటది అన్నా
ఉహు అది మీరే వేడు తిరవు ఆ మీ మమ్మీ అయినా మీ అత్తయ్య అయినా వేడతారా.
మమ్మీ అయిన అత్తయ్య అయినా మెరుస్తారండి.
ఉహు కాకపోతే మనం వాళ్ళు వేడతంటే చూసుకుంటే మనకు కొంచెం ఐడియా అనేది వస్తది ఉ ఓకే అండి మరి ఏంటిది అంటే చెప్ త అంటే పెడతాను అంతే ఆ ఇంత క్వాంటి టి ఇంత కొలత తీసుకోవాలి అంటుంటే పెట్టగలుగుతా కానీ నా సొంతంగా మాత్రం పెట్టలేనందుకు ఎందుకంటే ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఏది తక్కు తక్కువైనా కూడా అది తక్కు ఒక్క వేళ తక్కువ అయితే ఖరాబ్ అయిపోతది. పచ్చడి ఎక్కువైతే ఈసాం అయితది. అట్లా అని కొంచెం వెనక ముందు ఆడుతది ఎప్పటికి మనకు స్టోర్ చేసుకుంటాం కదా సంవత్సరం మొత్తం అట్లా చూసుకుంటాం సరే అండి బాయ్ గుడ్ నైట్ అండి